బావ్వునరా అండి
బాగున్నరా
బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఎం చేయట్లేదండి ఖాళీగానే ఉన్నాను
అవునా
అవునండి తిన్నారన్నం
అవును తిన్నారండి అటు వెదర్ ఎలా ఉందండి
ఎదురు పని కూల్గానే ఉంది
అవునా
మీసైడు ఎలావుందండి వీధేర్
అమ్ బాగా ఎండ కొడుతుంది బాగా గుబ్బరిస్తుందండి సమ్మర్ కదా వచ్చేసింది అసలు లే ఏప్రిలోనే సమ్మర్ లెక్క అ ఏప్రిల్ అంట ఫిబ్రవరిలోనే సమ్మర్ వచ్చింది లాస్ట్ మంత్ అన్ని బాగ ఎండలు గొడ్తున్నయ్
అవునండి ఈ సంవత్సరం తొందరగా ఎండలోస్తానయ్
అవును అవునవునండి
ఉ
ఎలా ఉంది ఇప్పుడు మీరు వెదర్ కొంచెం హాట్ హట్ ఉంది కావట్టి ఏమన్నా కూల్ కూల్ వాతావరణం లేగా ఉండలె ఉండడానికి ఏసి ఏమన్నా పెట్టించుకున్నారా మరి
లేదండి ప్రస్తుతానికి ఏమీ లేదు ఇక ఫ్యూచర్ లో ఇది పెట్టుకున్నా
మీరెలా పడుకుంటారండి నైట్ టైం అమ్మా పైగా ఈ దోమలొకటి
కూలర్ ఉందండి మాకు కూలర్ కూడా ఉంది
అవునా
పిల్లలు టేబుల్ ఫ్యాన్స్ కామాన్ ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయ్ మన ఇంట్లో
అవున అండీ
మీఇంట్లో ఎట్ల ఉందండి
మా ఇంట్లో ఏసీ ఉందండి
ఏసి ఉందా ఓకే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందండి సమ్మర్ లో
యా వస్తది కదా అండి ఇంగ ఏసీ వాడుతున్నామంటే కరెంట్ బిల్ ఆబ్వియస్లీ ఎక్కువ ఎకో క్కొనే వస్తది ఎందుకంటే ఇప్పుడు అది ట్యూబ్లైట్స్ బల్బులు ఫ్యాన్ల కన్నా అది కొంచెం ఎక్కువ కరెంట్ ఆ కరెంట్ తో నడుస్తది కాబట్టి ఎక్కువ బిల్ వస్తది
అవునండి అవునవును
అవును
మరి ఇప్పుడు కరెంట్ బిల్లు ఈ సమ్మర్ల మామూలు సీజన్స్ కంటే ఇక సమ్మర్ లో ఎక్కువ వస్త సేమ్ అంటారు ఐతే
ఆవునవును మళ్లేంటంటే ఈ సమ్మర్ లోనే అసలు కరెంట్ ఎక్కువ కట్ చేస్తారు
అవునండి మరి ఏమన కరెంటు బిల్లు రాకుండ డే ఏమైనా సోర్న పెట్టుకోవాల
మీ ఫేవరెట్ సీజన్ ఏంటిదండి అంటే ఈ సీజన్ ఉంటే చాలు ఇంకే సీజన్ వద్దు అని సీజను
ఆల్మోస్ట్గా చలికాలం అయితే కొంచెం బెటర్ అండి బాగా చలి ఉండద్దు మాముల్గ చలి ఉండాలి
బాగా చలిగున్నా పర్లేదప్పుడు ఎండా ఉంటది మళ్ళీ ఇదేంటి ఎండ ఎండ కొడుతది మళ్ళీ చలి ఉంటది రెండు ఉంటది కాబట్టి ఏం కాదు మళ్ళీ వర్షాకాలం అనుకోండి ఊకె వర్ష్ వర్షాలు వరదలు ఇల్లు మునిగిపోవడాలు నదులు నిండిపోడాలు చెరువు నిండి పోడాలు పంట నష్టం అయితది ఇక్కడికి రావడానికి వెళ్ళడానికి ఇ దారుండదు
రాకపోకలు కూడా బంద్అయితా వుంటయ్
స్కూల్ కి కాలేజ్ కి ఆఫీస్ కి వెళ్ళడానికి ఇబ్బంది ఉం
అవునండి అవునవును
అవునండి సో నాకు నాకు కూడా చలికాలమే ఇష్టం
అవునండి
మళ్ళీ సమ్మర్ లో ఏంటంటే ఆ ఎండలకి వడదెబ్బ తగిలి చిన్న పిల్లలు ముసిలివాల్లు వాళ్ళు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం కొ కొంతమందయితే ఏకంగా వడదెబ్బ తగిలి చనిపోవడం ఇలా జరుగుతుంది కదా
అవునండి నిజమే అండి మీరన్నట్లు అందుకే దాని వల్ల కూడా సమ్మర్ నుండి రక్ ముందే మనం బా మనల్ని మనం రక్షించుకోవడానికి అంత ఎండాకాలం లో బయటికి వెళ్ళకూడదు
అవునండి
అ చల్లగింక చెట్ల కిందనే
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సమ్మర్ లో కూడా ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటూ కూడా వాటర్ ఎక్కువ తీసుకోవడం వాటర్ ఉన్న ఫ్రూట్స్ తినడం జూస్లు తాగడం మన్ వాటర్ తాగడం లైక్ ఇలా చేయండి
అవునండి
కొంత వరకు యూ ఆర్ సేఫ్ అండ్ ఎండలో కూడా బయటికి వెళ్ళకుండా ఉంటే ఇంక కొంచెం బాగు
అవునండి
ఫ మీ మీరే టైప్ ఆఫ్ అంటే ఎలా ఉంటారు సమ్మర్ ల
సమ్మర్లే టే మా పిల్లలకి ఎక్కువ మాట ఆ కూర్చుంటే సీజన్ బట్టి
అవునా
ఆ పిల్లలు ఎక్కువ ఎండలకు తిరగకుండా ఇంటి దగ్గరే ఉ మా పేసి వస్తాయి కదా ఈ సమ్మర్లో ఇంట్లో నే కూర్చో బెట్టి తిని దగ్గర దానికి తెల్సినతాన
అవునా అండి
అవునండి మరి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఉన్నారండి
పెరుగు తో ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి
మేము ప్రసెంట్గా ఆఫీస్లో ఉన్నామండి
అవునా ఆ లైక్ ఇప్పుడు డిస్టప్ఫెన్స్ వస్తుందా
అ మేడం
ఓకే మీరు మాట్లాడండి వింటున్నా
ఆ ఇక మేమైతే ఆవీస్లు ఉన్నాం కాబట్టి ఎప్పుడు మాకు వైఫై అవైలబుల్ గా ఉంటుంది అమ్బ పడు అనెసరికి ఇగ ఖచ్చితంగా ఫ్యాన్ కానీ కూలర్ ఉండాల్సిందే అట్లా అలవాటు అయిపోయింది ఇంట్లో కూడా నెక్స్ట్మంత్ నెక్స్ట్
అవునా అండి
ఆహా వా సోలార్ పెట్టించుకుందామా అనిపిస్తుంది
మీర్ ఈ మధ్య రీసెంట్గా ఏమన్న మూవీస్ చూసారా?
ఆ లేదండి ఈ మధ్య ఏ
అవునా ఎందుకంటే ఇప్పుడు సమ్ సండేస్ వచ్చినప్పుడు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఖాళీగుంటాం గదా సో అప్పుడు స్పెషల్గ ఏమన్న మూవీస్ చు చూడాలని వెళ్తార్ గదా కొంతమంది అందుకే క్యాస్యువల్గా
ఆ ఓకే మేం ఎక్కువ ఎటే వెళ్ళమం ఎక్కువ మాకు
ఇప్పుడ్ ఏంటంటే కొన్ని మూవీస్ పాత కాలంలో ఉన్నట్టు అలా కాకుం డా మంచి కంటెంట్ ఉన్నవి కూడా తీస్తున్నారు మూవీస్
ఆ అవును
నాక్కువ యాక్షన్ అంటే ఇష్టం అండ్ కామెడీ
నేను అట్లన్లే రీసెంట్గా ఏమన్న మూవీస్ చూసారా?
రీసెంట్గా అంటే సంక్రాంతికి చూసానండి ఆ తర్వాత ఇప్పుడు చూడ్లేదు.
ఏం మూవీ చూసారం
రాజ సబ్ చూసాను కామెడీ అయితే ఉంది అందులో
రాజా సాబ్ ఏ హీరో ఎవరండి?
హీరో ప్రభాస్ అండి.
ఎలా ఉందండి ఆ మూవీ దేనిక్
యా కొంచెం కామెడీ ఉంది కొంచం థ్రిల్లర్ అండే లిటిల్ పార్ట్ యాక్షన్
సో అసల్క స్టోరీ దేనికన్మాట.
స్టోరీ ఏంటంటే అది స్టోరీ సరిగ్ బాలేదండి ఫ్లాప్ అయింది మూవీ
అవ్ పన్ చూడా
మ్
ఆ రాజా సాబ్
మీ రీసెంట్ మూవీస్ ఏంటి చూసింది.
రీసెంట్ మూవీస్ అనే
ఓకే.
అందులో కంటెంట్ ఏంటంటే అసల్ ఒక స్టూడెంలాగున్నరు ఒక వ్యక్తి. గవర్నమెంట్ జాబ్ చేయాలన్నంటే సరే డిసైడ్ చేయలేదే కానీ దానికి కష్టపడత ఎన్ని చేస్తావు పోలీసు ఆ పోలీస్లాగ చేయాలన్మాట. బాగ అందులో ఆ సినిమాల్లో చాలా చాలా మెడిటేషన్ చేసేటోడు అతను ఎట్ల అంటే స్విమ్మింగ్ ఎక్కువ చేసేటోడు రన్నర్ స్విమ్మింగ్ చేసటప్పుడ్ ఎ క్కువ మెడిటేషన్ చేసేటోడు ఏ టైమ్కి లోపల మైండ్ ఇంధనాల్ అన్ ఉంటాయి గదా జ్ఞాపకశక్తి పెంచుకునేటోడ్ అన్నమాట
ఈ మధ్య మూవీస్ కూడా మంచిగా ఏమంటే సమాజంలో జరిగేవి ట్రూ స్టోరీస్ అవి తీస్తున్నారు ఎక్కువ
ఆ యూస్ ఫుల్గా యూజ్ అయ్యేటట్టే తీస్తున్న. కొన్ని మంచి సినిమాలు పిల్లల్ చూడ వాళ్ళక్ అలవాటైతది గదా
అవునవునండి ఓ అమ్మా
మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు మేడం
నా ఫేవరెట్ హీరోయిస్ ప్రభాస్ అండి
ప్రభాస అందుకే రాజస్థాన్ మూవికెళ్ళారా
అవునండి
నేన్ నేను గూడా వెళ్లి వొస్తాం మీ తోనిపాటే
ఓకే అండి చెప్తాను స్పిరిట్ స్పిరిటూ ఇప్పుడు మే లోనూ మార్చ్ లోనో ఎప్పుడో ఇవి ఏప్రిల్లోన ఎపుడో వొస్
ఏంటి ప్రభాస్ దా
అవును స్పిరిట్
వెల్దామండి ఖచ్చితంగా వెళ్దాం మీరు కాల్ చేయండి ఆ రోజు
సరే అండి మరి